హలో
ఆ అక్క నా మా నా వాయిస్ వినిపిస్తాంద అక్క
అవు సార్ హలో
హలో
ఆ చెప్పుమా వినిపిస్తుందా ఇప్పుడు
ఆ వినిపిస్తా ఉందక్క
ఏందో రీ నా వాయిస్ నాకే వస్తది రీసౌండ్ వస్తది నాకు
నాక్ బాగ వినిపీస్
జియో రావట్లేదురా నెట్వర్క్ ఐడియా ఒక్కటే బాగోస్థాంది ఇక్కడ
జీవో కొన్ని కొన్ని సార్లు వస్తుంది కొన్ని కొన్ని సార్లు రా
అస్సలు జియో దరిద్రంగా ఉంది బా నిజంగా గమ్మన ఎయిర్టెలే తీసుకోవడం బెటర్ేమో అనిపిస్తాంది నెట్వర్క్ తెలుసా జియో అసలు రావడం లే వాడు ఊరికి రీఛార్జీలు వేస్ట్ మూడు వందలు నాలుగు వందలు మ్
అది జియోలో వేసుకున్నా కొంతసేపటికి నెట్ బ్యాలెన్స్ ఫుల్గా అయిపోతంది
అదే నాకు అర్థంకట్లే ఎందుకు వన్ డే అసలు నీ కుంబి ఎట్లయిపోతుందో వాడకుండా అర్ధం కాలే వైఫై ఆన్ చేస్తే కనెక్ట్ అవ్వట్లా నెట్వర్క్ ప్రాబ్లమ్ వస్తుంది ఎర్రర్ అని వచ్చేస్తాంది
తొరగా అయిపోతుంది అక్క కరెక్ట్ గా ఒక వన్ అవర్ అట్లా సీరియల్స్ కానీ ఏదైనా టీవీకి కనెక్ట్ చేసుకున్నామంటే సర్ నై నేపోతది నా కై తే మామూలుగా ఈ ఊర్లో ఉంటే బిఎస్ఎన్ఎల్ చేసుకుంటాను
అదే కా రి ఆ
బిఎస్ఎన్ఎల్ రాదక్క తిరుపతిలో మాక్సిమమ్ ఒకవేళ వచ్చేటివి ఉంటే అక్కడ వేసుకోవచ్చు ఆ ఇక్కడ ఊర్లో ఉంటే మాత్రం బిఎస్ ల్ సిగ్నల్స్ బాగోస్ స్తది అందులోనూ వన్ జీబీ వన్ డే అంతా వస్తది ఈ జియో అంతా పనికిమాలీన సిమ్మది దాని బదులు ఎయిర్టెల్ వేసుకోవచ్చు బాగొస్తది
అదే అదే అనుకుంటాంటి మారిపోదాము అనేసి నాకెందుకో ఎర్రర్ ఎర్రరనే వస్త ఉంది గా ని మ్
అక్క
ఏంద్ర హలో
నమ్మో దులు ఎయిటెల్ తీసుకోవచ్చు ప్యాకేజ్ ఎక్కువగ ఉంటుంది అయితే
కొని మార్చుకోవాలి చూడాలి
ఆ పోర్టు పెట్టుకో అక్క ఈ సిమ్ముని ఎయిర్టెల్ కి పోర్టు పెట్టుకున్నావన్ స్త నంటే ఒక వన్ అవర్ లో మార్చి ఇచ్చేస్తారు మ్
చూస్తా మార్చుకోని
మీరు చిన్నప్పుడు ఇంకా ఏమేమి గేమ్స్ ఆడేవాళ్ళక్క